హలో
హలో నమస్తే అండి
ఆ నమస్తే అండి ఏం చేస్తున్నారన్ బాగున్నారా
ఆ బాగున్నమండి మీరెలా ఉన్నారండి
మ్మ్ బాగున్నామండి
మీరు ఇప్పుడు సమ్ ఏం చెయ్లేదా అండి ఇప్పుడుం ఇప్పుడు మరి సమ్మర్ కదా హాలిడేస్ పిల్లలకి వచ్చుంటాయి మీరు ఎక్కడికైనా టెంపుల్స్ కానీ అలా ట్రిప్ వెళ్ళారా అండి
అవునండి వెళ్ళాము మేము ఇంకా సమ్మర్ లో అయినా ఇంకేదైనా ఏదైనా పండగ వేళలో అయినా మేం గుడికి వెళ్తుంటామండి కచ్చితంగా ఇంక ఉగాది శ్రీరామనవమి దసరా దీ పవాలి ఇలాంటి టైం లోనైతే వెళ్తూ ఉంటాము ఇంక ఇప్పుడు వచ్చేసి మేము అన్న చలం వెళ్దాం అనుకుంటున్నామండి ఇంకా అక్కడ అరుణాచలంలో ప్రదక్షిణ ఉంటది అది ఇంక మోక్ష మార్గం అక్కడ చాలా మనకి ఫేమస్ గుడి కదా శివయ్యది ఇంకా దష్నానికి వెళ్దామని అనుకుంటున్నామండి
అరుణాచలం వెళ్లాలంటే ఎంతో భాగ్యం కలిగి ఉండాలి లని విన్నామండి అక్కడి నించి పిలుపు వస్తే గాని మనం వెళ్ళలేమండి చాలా ప్రత్యేకమైన దేవుడు
మనం ఎన్నిసార్లు వెళ్దాం అనుకు
చెప్పండి
నుకున్నాం కదా
అవునండి
అవునండి అక్కడ మనం ఏది మొక్కిన గానీ మన కోరిక నెరవేరుతదని విన్నాను మీరు వెళ్ళారెప్పుడైనా
ఆ వెళ్దామండి పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రక్షాదన చేస్తే మనకి ఎంతో పుణ్యం క లభిస్తుందండి దాని తర్వాత ఒక చిన్న రంధ్రం ఉంటుందండి ఆ చిన్న రంధ్రంలో ఎంత లావుటి వారినగుణ పడుతారండి అలా దూరడం మనకెంతో మంచి కలిగిస్తుందండి
మోక్ష మార్గం కదా ఆ మోక్ష మార్గం అని నేను విన్నాను
ఇంకా రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటది మీరు వెళ్ళారా మీరు వెళ్ళానని చెప్పారు కదా ఆ అక్కడ మనకిి రమన్ అక్కడ మనకి రమణ మహర్షి ఆశ్రమం అని ఉంటుందంట అక్కడ చాలా ప్రశాంతత గ మనకి మనసుకి చాలా ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తదం ట మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ఈసారి చూడండి
ఆ చూస్తామండి మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళారండి నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర
వెళ్ళలేదండి శ్రీ శైలం మల్లికార్జున స్వామి టెంపుల్ గుడి అని విన్ న్నాను కని ఎప్పుడు వెళ్ళలేదు నేను ఇంకా
పుణ్యక్షేత్రం అనమాట అది అక్కడ పాతాల గంగాని కూడా ఉంటుందండి ఆ పాతాల గంగలో మనం ఒక్కసారి మునిగితే మన పాపాలన్నీ తొలగిపోతాయండి చాలా పవిత్రమైన నది
అవున నేను ఏప్పుడు వెళ్ళలేదండి ఖచ్చితంగా వెళ్తాను సమయం కుదిరినప్పుడు
వెళ్ళండండి ఖచ్చితంగా చాలా ఆ వెళ్ళామండి ఒకసారి వెంకటేశ్వర స్వామి చాలా అందంగా చాలా విశాలంగా ఉంటుందండి దేవాసనం మీరు వెళ్ళార అండి హలో వేళ్లారా అండి